హలొ హలో హలో వాయస్ వస్తుందా
గుడ్ఫ్టర్నూన్
గుడాఫ్టర్నూన్
ఎలా ఉన్నారు
బాగున్
బాగున్నార నేను కూడ బానే ఉన్నానండి
సరే లంచ్ అయిపోయిందా
ఆ ఇంక చేయలేదండి చేస్తాను మీదైందా అండి లంచ్
కాలె
ఇక వాతావరణం ఎలా ఉందండి
బాగ వేడిగా ఉంది
మాబ్బు లేదా అండి
లేదాంటీ సూడిని నీరు ఉన్నది చెప్తాను
మ్ ఇంకా చెప్పండి ఏం చేస్తున్నారు
ఉమ్ బట్టలారబెట్టటం
అ
బట్టలారబెట్టటం
అంతా ఏ అంత
ఉ హెలో
అంత టైమ్ ఉంద బట్టలారేసె అంత
అవునండి నల్ వచ్చింది కొంచం టైం పెట్టింది
ఇది నంబర్
చెప్పండి
చెప్పండి ఏం వండారు ఏం తిన్నారు
ఆహా
గుర్తు లేదా అండి ఆలోచిస్తున్నారు
దాన్ని ఏమంటారు మటికి భాజీ
ఆ తోట
ఆ తోట కూర చేసాను ఇంకా పప్పు పప్పు తోటకూర అన్నం ఆహ్ ఇక్కడ వెళ్ళ లె
ఉమ్
ఇంకా వెళ్ళలే
ఎప్పుడు వెళ్తున్నారంండి
మా ఇంటికి అందరు వస్తారు వెకేషన్ హాలిడేస్ లో అందరు
ఇవళ న్యూస్ చూస్తారా అండి
న్యూస్ చూడలేదను
గోవాలో ఒక బోర్టు మునిగిపోయిందండి
తూ
గోవా గోవా ఉమ్ ఆ గోవాలో టూ టూరిస్టులు పోతారు కదా అ అ అట్టి గట్టిగానే మునిగింది ఇరవై అరవై రెండు మందో అరవై ఎనిమిది మందో గల్లంతు అయిన్రు
అయ్యో మరి అ బాగున్నారా లేకుంటే ఏమైనా అయిందా వాళ్ళకి
ఎవరు లేరు అసలు అందులో మొత్తం మునిగినోళ్ళె అసలు ఎవరు దొరకలే ఇంకా ట్రై చేస్త చూసున్నారేమో సముద్రంలో కదా ఉమ్
అంత ఒక్కరు కూడా మిగలే ఎట్లా అండి అసలు ఫూయి ఎట్లా సిరియలో అట్లా చెప్తారు కదా టై టింగ్ మునిగినట్టు న్యూస్ అలా ఉన్నా అదే
ఆ అంటే ఇప్పుడే అయింది కదా అది రీసెంట్లీ ఇంకా తెలవదు దాని ఎట్లా మునిగింది ఏమైంది ఏం లేదు ఇంకా రాలేదు అది ఫ్లాష్ న్యూస్ వచ్చిందయితే మాట్లాడుతున్నా
ఆ
చాలా ఘోరం అండి ఇక
అవునండి పాపం వాళ్ళు ఏంటి వాళ్ళు పిల్లలు
సినిమాలో చూసినట్టు అనిపించింది అది
ఆ అట్లనే ఉంది కానీ ఏం ఫూఫ్ దొరకాలే ఎవ్వరు కూడా మిగిలలే అంటే అట్లనే అనిపిస్తుంది. అయితే ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది
ఆ వీడియో కూడా వీడియో కూడా వచ్చింది అది మునిగేది టోటల్
ఆ ఎవరు తీసా రండి అస
ఏమో కాని మొత్తానికి ఇట్లా మునిగేది మెల్ల మెల్లగ మెల్ల మెల్లగ లోపల పోయేది
రియాల్ అ లేకుంటే ఏఐ తోటి చేసారా
ఏమో తెలీదు కానీ న్యూస్ అయితే అది న్యూస్ అయితే కరెక్టే మునిగింది ఇక ఆ బో బోట్ అదేనా తెలవది
ఆహా
అదే కావచ్చు అదే అయితేనే అట్లా చేసింది టైటానిక్ మూవీ చూసారుగా అండి అందులో ఎట్లా మునిగిందో సేమ్ అలానే మునిగింది
ఎం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పోలీస్ ఫేమ్ హె చెప్పాలి గా ఇంకా
ఉమ్
వాళ్ళ ఫ్యామిలీ వాళ్లు పోలీసులు ఏం చెప్తున్నారు
ఇంకా చూడలేదా అంతే చూసాను నేను నేను ఆఫీస్ లో ఉన్నాను అది చూస్తే జస్ట్ మీకు తెలిసేమో అని మీకు అడిగా
ఆహ తెలవదండి మీరు చెప్పితే ఇప్పుడే తెలిసింది.
మీ మీకు ఇంట్లో చెట్లున్నాయా అండి?
చెట్లు ఉన్నాయ్
మరి సమ్మర్ లో ఎట్లా అండి అంటే కాలిపోలేదా అంటే వ పడిపోలేదా చెట్లు
కొన్ని కొన్ని వాడిపోయినాయి. కొన్ని మంచివి ఉన్నాయి
ఆన్
హీట్ ఇప్పుడు వాడిపోవు గాని ఇప్పుడు ఈ సమ్మర్ అయితే బాగా అంటే
అంటే ఎట్లా కేర్ తీసుకోవాలండి దాన్ని ఎట్లా పెంచాలి?
ఏదంటే ఇప్పుడు గ్రీన్ కలర్ అది అదేనా పుడిక ఇక్కడ తామ్ కలర్ గ్రీన్ కలర్స్ నెట్టు అది ఇంకట్టలేదాండి మా చే పాప ఎంటిడి పోయిన
అయ్యో ఆ అంటే మీరు చెట్లు పెంచు తారు కదా మీకు తెలిసు ఉంటదని అడుగుతాన్నా అంటే ఎట్లా ఎట్లా చూసుకోవాలి దాన్ని చెట్లను? ఈ ఎండ ఎక్స్పెషల్ ఎండాకాలంలో
ఎందుకన్ను బాగా వాట తీ ఇవ్వాలి దాన్ని
అ అంటే మా మార్నింగ్, ఈవినింగ
ఆ మార్నింగ్, ఈవినింగ్ వాటర్ ఇవ్వాలి ఇంకా అది నెట్ కూడా కట్టుకోవాలే
అంటే కొంచెం నీడ ఉన్న ప్లేస్ లో ఉంచేటట్టు చూసుకోవాలే
ఆ
మ్
ఇంకా దీనిలో ఏనా పౌడర్ వస్తాయ్ కదా ఇప్పుడు ఆన్లైన్ లో అన్నీ దొరుకుతున్నాయి. చెట్లు అనే ఏమేమి వేయ్యాలి, ఎట్లా వెయాలి అని
మ్ ఏమేమి చెట్లు ఉన్నాయండి మీకు?
గులాబ్ లు చెట్టు ఉన్నది
మ్
కాడ్ కాక్కడకు గున్ తె తెల్సా
ఉమ్ మ్ తెలీదుండి వైట్ కలర్ లో ఉంటదో ఏమో
ఆ అదే అ అదే అది చె టున్నది మోగ్రా ఉన్నది
మ్ మొగ్రా అంటే?
మొగరికా ఫూల్ ఆ మల్లెపూ ఆ ఇంకా ఇప్పుడు గడ్డి గులాబీలో మూడు, నాలుగు వె వెరైటీస్ ఉన్నాయి. ఒక డార్క్ పింక్ ఉన్నది కొంచెం దాంట్లోనే ఆఫ్ పైట్ వచ్చేసి లైట్ పింక్ వస్తది.
ఆ
అది సేమ్ రోజెస్ లా చిన్న చిన్న రోజెస్ లాగే ఉ స్తది ఆంగ డిపూ
హ్మ్మ్ ఇంకేమున్నాయండి
ఇంకా ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చే స్నేక్ ప్లాంట్ మనీ ప్లాంట్
ఈ ఇప్పుడు ఇది ఆక్సిజన్ ఇస్తాయి అని చెప్పారు కదా నిజంగా అది స్నేక్ ప్లాంట్ మనీ ప్లాంట్ అవి లోపల బెడ్రూమ్ లో ఉంచుకుంటే మంచిదా అండి చల్లగా ఉంటదా
చల్లగా ఉంటాది అట్లా కాదు కానీ ఇప్పుడు మీకు మొత్తం పొల్యూషన్ అని తీసుకుంటది మంచి ఆక్సిజన్ ఇస్తది అది
మరి మీరు పెట్టారా అండి బెడ్రూమ్ లో
పెట్టలేదండి పే పే పెట్లేదు దాన్ని ఇప్పుడు పెద్దగా ఉన్నది అది అందుకు పెట్టలేదు చిన్నగా పెట్టుకుంటే బాగుంటాది
ఆ అంటే మీరు తెలిసిన తెలిసినోళ్ళు కూడా మీరు పెట్టకపోతే ఎట్లా అండి మీరు పెట్టి యా రియల్ గా ఎక్స్పీరియన్స్ అయితే అది చెప్తే మాకు కూడా మేము కూడా పెట్టుకుంటాం
అను కాని దానికి పెద్దగా అయిపోయింది దాని సైడ్ నుంచి చిన్న చిన్న
షార్ట్స్లో దాంట్లో చూసిందే ఎప్పుడు మేము కూడా పెట్టి చూడలేదు మాకు అసలు లేవు చెట్లు ఇంకేమి చెట్లు ఉన్నాయండి
ఇ ఆ సబ్జా చెట్టు తులసి చెట్టు అండి
ఆ
ఇంకా బాగున్నాయి ఇంకా లీవ్స్ ఇట్లా షోకేస్ లా అవి ఉంటాయి కదా కలర్స్ కలర్స్ క్రీమ్ పెట్టే దాంట్లో
ఆ
ఆకు పచ్చఆకు కలర్స్ దాని కొంచెం పింక్ కలర్ వస్తది షోకేజ్
అన్నిషో
ఆ షోది బాగున్నది
ఉ ఇంకా
ఇంకా మాకు పెద్ద చె చెట్టు కూడా ఉండేది దాని
స్తారా అండి
ఆహా మా ఇంట్లో మా అత్తమ్మ కూడా వేస్తారు పిల్లలు వేస్తారు ఎవరు ఫ్రీ ఉంటే వాళ్ళు వెళ్ళి వేస్తారు
ఆ ఎట్లా మీకు బోర్ ఉందా బోర్ తోటి పైప్ తో పడతారా ఎట్లా
లోన్ నుంచి తీసుకు
ఇట్లా డబ్బా దాంతోటి వేయ్యద్దట కదా
చిన్న డబ్బా ఉన్నది దాంతోటి వేస్తాం పెద్ద డబ్బలు సరి కాదు ఇట్లా చేయ త అడ్డంగా పెట్టి వేసుకోవాలి లేకుంటే ఒకసారి వేయొద్దు
ఆ సరే అండి ఇయలా వర్షం వస్తది అనుకుంటున్న వస్తదో రాదో తెలీదు వేడి అయితే బాగుంది
ఆ అటు కూడా వేడి బాగుందా
ఎ బాగా పోయి వస్తుంది అంటే ఎండ బాగా లేదు కానీ చెమటా అయితే బాగా వస్తుంది అంట
ఎండా బాగుంది
సరే అండి మీతో మాట్లాడి చాలా సంతోషం వేసింది చాలా బాగా మాట్లాడారు ప్లాన్స్ గురించి కూడా చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి
ఓకే అండి సరే
హలో చాలా
వెల్కమ్ వెల్ మండి
ఓకే అండి బాయ్
బాయ్